ఆ
హలో నువ్ ఫ్రీగా ఉన్నావా
లేదురా ఇప్పుడే ఫ్రీ అయ్యా నువ్వేం చేస్తున్నావ్
ఏం లేదురా బయట చాలా వేడి ఉంది కదా అందుకే ఇంట్లోనే ఉన్నా
అవున్రా ఈ మధ్య అసలు బయటకి వెళ్ళలేదు భయంగా ఉంది మా దగ్గర అయితే కరెంట్ కూడా పోతుంది
అయ్యో కరెంటు పోతే ఇంకేంటి ఫ్యాన్ లేకపోతే తెచ్చినట్టే
నిజమేరా నిన్న రాత్రి కూడా రెండు గంటలు కరెంట్ లేదు అస్సలు నిద్రపట్లేదు
హ్మ్ మా దగ్గర కూడా సేమ్ సిచ్యుయేషన్ ఈ సమ్మర్ ఎప్పుడెప్పుడు అయిపోతుందో అనిపిస్తుంది
అవున్రా కానీ వర్షాలు మొదలైతే మళ్ళీ రోడ్స్ ప్రాబ్లమ్ మొదలవుతుంది కరెంట్ కూడా కూడ పోతది
ఉ అదే కానీ వర్షాలు మొదలైతే మళ్ళీ రోడ్స్ మన దగ్గర రోడ్స్ అంటే స్విమ్మింగ్ పూల్లా మారిపోతాయి
ఆ నిజమే కాలేజ్కి వెళ్ళేటప్పుడు షూస్ మొత్తం బుడదా బుడదా ఐపోతాయి
ఆ మీ కాలేజీ ఎలా ఉంది ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయా
ఇంకో రెండు ఎగ్జామ్స్ ఉన్నాయిరా చదవాల అనుకుంటున్నా కానీ ఫోకస్ రావడంలేదు
నాకు కూడా అదే ప్రాబ్లం రా ఫోన్ తీసు కుంటే గంటలు కొద్దీ రీల్స్ చూస్తూ ఉంటా
అహ అవును ఐదు నిమిషాలు అనుకుంటాం కానీ ఒక గంట అయిపోతుంది
నిజమే ఏమైనా ఫ్యూచర్ గురించి ప్లాన్ చేస్తున్నావా జాబ్ లేదా హైయర్ స్టడీస్
ఇంకా ఏం డిసైడ్ కాలేదురా ఒకవైపు జాబ్ చేయాలని ఉంది ఇంకోవైపు డిగ్రీ కంప్లీట్ చేయాలని ఉంది
డిగ్రీ కంప్లీట్ చేస్తే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి నీకు
ఉ అవున్రా కానీ ఇంట్లో వాళ్ళు త్వరగా జాబ్ చేయమంటున్నారు
ఉ అర్థం అవుతుంది ఈ రోజు లో ఎక్స్పెన్సెస్ కూడా చాలా పెరిగిపోయినాయి
ఉ అవును బయట ఒకసారి తినాలన్నా మూడు వందల నుంచి నాలుగు వందలు ఈజీ గా అయిపోతున్నాయ్
మ్ ముఖ్యంగా బిర్యానీ అయితే ఇంకో లెవలది ముందు నూట ఇరవై ఉండేది ఇప్పుడు రెండు వందల యాభై
కానీ టేస్ట్ కూడా కొంచెం చేంజ్ అయిందనిపించిందా
ఉ అది కరెక్టే ముందు రోడ్ సైడ్ ఫుడ్ చాలా టేస్టీగా ఉండేది ఇప్పుడు హైజీన్ కూడా డౌట్ గా ఉంది
అయినా మనం తింటుంటే ఉంటాం ఆహా
ఈ నిజమే నీకు ఏ ఫుడ్ ఎక్కువ ఇష్టం
చికెన్ బిర్యానీ షవర్మా ఫ్రైడ్ రైస్ ఇవన్నీ నీకు
నాకు మండి కూడా చాలా ఇష్టం
ఆ ఫెండ్ ఫ్రెండ్స్ తో కలిసి తింటే ఇంకా బాగుంటుంది
అవును అది నిజమే
అవున్రా గ్రూప్ లో వెళ్తే ఫన్ ఉంటుంది లాస్ట్ టైమ్ మా ఫ్రెండ్స్ తో మూవీకి వెళ్తే వెళ్ళాం
ఏ మూవీ చూసారు
యాక్షన్ మూవీరా స్టోరీ యావరేజె గాని ఫైట్స్ బాగున్నాయ్
థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఏ మూవీ అయినా పర్లేదు అనిపిస్తుంది
ఎక్స్పెషల్లీ పాప్కార్న్ రైట్స్ చూసినప్పుడు మాత్రం షాక్ అవుతాం
ఉ ఉ నిజమే టికెట్ కంటే పాప్కన్ ఎక్కువ రేట్ ఉంటది
నిజమే ఇంకా జిమ్ కెళ్తున్నావా రెగ్యులర్ గా
ఊ ఆ వెళ్తున్నా కానీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం కష్టం అయిపోతాంది
మొదట్లో మోటివేషన్ ఉంటుంది తర్వాత లేజీ ఫీల్ అవుతాం
ఊ సేమ్ కానీ హెల్త్ కోసమయినా చేయాలనిపిస్తుంది
ఊ కార్డియో చేస్తావా లేక వెయిట్స్ మాత్రమేనా
గోగ వేయిట్స్ ఏ అప్పుడప్పుడు కొంచెం కార్డియో కూడా చేస్తా.
మంచిదే నేను కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నా.
మ్ మ్ స్లోగా స్టార్జి మొదట బాడీ పెయిన్స్ వస్తాయి కానీ తర్వాత అలవాటు అయిపోతుంది.
సరేరా అలాగే స్లీప్ షెడ్యూల్ కూడా కరెక్ట్ చేసుకోవాలి.
మ్ అవును లేట్ నైట్ ఫోన్ యూజ్ చేసే తగ్గేయలా
అది ఇంపాసిబిల్ పార్ట్
మ్ అది కరెక్టే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసే టైం ఎలా పోతుందో తెలీదు.
అవును రా ఏమైనా వీకెండ్స్ ప్లాన్స్ ఉన్నాయా?
ఇంకా ఏం లేదు మేబి బయటకి వెళ్ళచ్చు ఫ్రెండ్స్ తో
వెదర్ కొంచెం కూల్ అయితే మంచిది.
మ్ అవును అలా లాంగ్డ్రైవ్కి వెళ్ళాల అనిపిస్తుంది అప్పుడప్పుడు
మ్ బైక్ మీద ఈవినింగ్ రైడ్ అంటే నాకు చాలా ఇష్టం.
ఎస్పెషలీ పాటలు పెట్టుకొని వెళ్తే చానా ప్రశాంతంగా ఉంటుంది.
నిజమేర స్ట్రెస్ మొత్తం తగ్గినట్టు అనిపిస్తుంది.
మ్ లైఫ్ లో కొంచెం పీస్ఫుల్ మూమెంట్స్ ఉండాలి. లేదంటే బోరింగ్ అయిపోతుంది లైఫ్.
ఉమ్ సరేరా చాలాసేపు మాట్లాడం ఇంకా ఏమైనా ఉన్నాయా?
తర్వాత మళ్ళీ మాట్లాడదాంలే ఇంకా
మ్ సరే అన్న టేక్ కేర్
ఉమ్ సరే జాగ్రత్త రాబ్బాయి
బయ్ మ్ బాయ్ డైవ్ స్వీపింగ్ హ్హ్